హలో హలో
హలో
హలో హలో
హలో బాగున్నవా హా
ఆ బాగున్న
చెల్
బాగున్నరా
ఆ ఏం జెస్తన్నవ్ పని అయిందా
అ అయ్యింది వంట చేస్తున్నా
అవునా ఏం కూరలు
ఆ కూరలు పప్పు ఎష్నా టమాటపప్పు. టమాటపప్పు
టమాటపప్పు కూరగాయలు ఏం చెయ్యలేదా?
ఆ కూరగాయలు ఏం లేవు మార్కెట్ కూరగాయలు ఏం జెయ్యలేను. నిన్న చిక్కుడుగాయి చెష్నా ఆ కూరగాయలు ఎం లేవు ఇగ పప్పు ఆ ఉ పప్పుటమాట ఎషినా ఆ హ్మ్
ఆ అవునా ఇప్పుడు పండగలు వస్తున్నాయి కథ మరి పనులైనాయ?
పనుల
ఉగాది పండగ వస్తుంది కదా, ఆ ఇల్లు ధులుపడం.
ఆ కాలే కాలే ఈగా సండే రోజు ఏద్దామని పిల్‌చుకుంధమనా ఉన్నా ఆ
కొత్తస ఆన్నాయిఐ ఇ కొత్త సంవత్సరంగా కదా ఊగాది
ఉమ్మ్ అవును కొత్త సంవత్సరం అవును పనులు బాగుంటై మీరు దులుపుకున్నారా ఇల్లుగిట్లా, దులుపుకున్నారా క్లీన్ చేసుకున్నారా.
లేధుఇగా ఆదివారము, శనివారము సెలవు ఉంటది గాదా మనకు అప్పుడు చే ఇగా చేసుకుంటాం.
నేను గుడా గదే చూస్తాన్న ఆ శనివారం, ఆదివారము
బుధవారము గురువారం అంటున్నారు గదా పండగ అంటే పాతుగాది ఉంటది కొత్తుగాది ఉంటది బుధవారం రో జూ ఊ పాతుగాది ఎస్ తరు
ఉమ్
ఇగా కొందరేమో పాతుగది రోజు వాళ్ళకి ఇంట్లో ఉన్న పనిముట్లు అన్ని పెట్టుకొని పువ్వులు అవన్నీ తీసుకచ్చుకొని పూజ చేసు కుంటారు కొత్త ఉగాది రోజు కూడా మన మూడు రోజులు చేస్తారు అది పండగ ఉగాది పండగ
ఆ అ మ్
పెట్టుకుంటే పనిముట్ల అన్నీ ఆ పెట్టు కోని పండుగ అన్నీే ఎస్ కొంటే గురువారం నుంచి శుక్రవారం రోజు కూడా ఉంచి తీస్తారు ఆ రోజు ఇగా అన్నీ పనులు చేసుకుంటారు బూరేల్ చేస్తారు
అవును బూరేలు చేసుకుంటారు
పచ్చడి ఏస్తారు
ఆ చేస్తావా నువ్వు బూరేలూ చేస్తావా
ఆ మేము ప పునుగులు చేస్తాం పునుగులు అంటారు కదా
ఆ అంటే అట్లనే గాని పునుగుల్లాగా భక్షాల భక్షాలు కాదు కాని
పనుగుల్లాగా ఎస్త స్తాము కందగడ్డ ఏేమో బూరెలు చేస్తాము
అవునా
ఆహా పచ్చడి చేేస్తాము త్త కుండ తీసుకవచ్చి దానికి మంచిగాగా కడుగుకొని బొట్లు పెట్టుకొని దాని కే కంకణం కట్టుకని దాంట్లో మంచి వాటరు వేసి కొం కొంచెం బెల్లము
ఆ వేప పువ్వు, కొబ్బరి ముక్కలు
పోప్ మొక్కలు అరటి పండు ఎయ్యాము మేము చింతపండు పులుసు కొత్త చింతపండు చింతకాయలు కొత్త చింత చెట్టు కాయ చింత పులుసు ఊ కొంచెం కారము కొంచెము ఉ ప్పు ఉండి లేనట్టు ఆ కొంచం మామిడి మామిడికాయ ముక్కలు చిన్న చిన్న అన్ని కొత్త వి ఇప్పుడేల్ వస్తాయి కదా ఉగాదికి ఏవయితే అవన్నీ ఎసి చేస్తాము ఉగాది రసం
పండుగలకి ఒక్క దాని తర్వాత త ఒకటి వస్తు తాంది ఇప్పుడు ఉగాది పోయిన తెల్లారే ఏమో రంజాన్ ఉంది కదా
రంజాన్ ఉంది అవును రంజాన్ కి ఇగా మనం ఏం చేస్
చే ఇస్తలేంగా అంటే పండుగలు ఒక్కదాని తర్వాత
ఒకటి అస్తది మేము సేమియా చేస్తాము రంజాని కి మేము కూడా చేసుకుం టాము
మనం కూడా ఎసుకుంటాం ఎందుకంటే ఇగ ఆ సేమియానే కదా
ఇగ శ్రీరామ నవమి అయితది
అవును
శ్రీ ఆ తొమ్మిది రోజులుయినంక శ్రీరామనవమి సీతారాముల కళ్యాణం గుడికి
వెళ్తారా మీరు ఆ
ఇంటి పనులు శుభ్రం చేసుకొని దీపం ముట్టించుకొని గుడికి సీతారాముల కళ్యాణానికి వెళ్తాము ఎంత మంచిగా జరుగు తాదో సీతారాముల కళ్యాణం
అవును బాగా జరుగుతది మేము కూడా వెళ్తాము మేం కూడా వెళ్తాము సంవత్సరము మంచిగా జరుగుతది ఆ ఇక దాంతో లాస్ట్ అన్నట్టు కదా మనకి పండగలు మ్మ్
ఇగ ఈ సీతారాముల కళ్యా నం అయిపోయినంక ఒక నెల రోజులు ఇగా రెండు నెలలు మూడం ఉంటాది మళ్ళీ ఇక తొలి ఏకాదశి తోనే మళ్ళీ పండగలు మళ్ళీ స్టార్ట్ అయితాయి మ్మ్
హ ఆ రోజు ఉపవాసమే ఉండాలి గద
అవునవును మీరు వెళ్తారా కాశీ
ఎటు ఆ వెళ్తా అండి నేను కూడా వెళ్తా సీతారాముల కళ్యాణానికి ఇంకా భోజనాలు కూడా పెడతారు కదా కళ్యాణం అయినా తర్వాత మ్మ్ మ్మ్ వెళ్తా నేను కూడా వెళ్తా
మ్మ్
మంచిగా ఆ నేను కూడా అక్షింతలు తీసుకచ్చుకుంటా ప్రతి సంవత్సరం
అవును అక్కడ కూడా మనకు ఇది ఆ ఉగాది పచ్చడి డా రసం పోస్తారు ఆ నానబెట్టిన అది ఆ వడ వడపప్పు అని ప్రసాదము ఆ వడ
ఇస్తారు పాకము బెల్లం పాకం పోస్తరు మ్మ్
దే ఇగ పెళ్ళి లాగానే పట్ పట్టు చీరలు కట్టుకొని మంచిగా రెడీ అయ్య ఆ ఇది
స్తది కదా సీతారాముల
అవునవును మ్మ్ ఇంకా భద్రాచలంలోనయితే చాలా బాగుం
ఆ చాలా బాగుంటది అట ఎప్పుడు వెళ్ళలే అక్కడికి అసలు ఒక్కసారన్న వెళ్ళాలి ఒక్కసారన్న వెళ్ళాలి వెళ్ళలే
ఈ దసరా కూడా చాలా బాగుంటాది నాకైతే బాగా ఇష్టము
హా
ఎందుకంటే అది ఆ పెద్ద పండగ పదిహేను రో పదిహేను రోజుల పండుగ అది ఆ అమావాస్య రోజు మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మ పేరుస్తాము చేస్త ము రెండవ రోజు అమావాస్య తెల్లారి మా ఇంటి దగ్గర దుర్గామాతని కూర్చుండబడతారు ఉహు కూర్చుండ పెడితే తొమ్మిది రోజులు పొద్దున సాయంత్రం పూజలు ఉపవాసాలు అవును
మా దగ్గర కూడా మా దగ్గర కూడా ఎంగిలి పూల తెల్లారి దుర్గాదేవిని అది కూర్చో పెడతారు ఆ
సద్దుల రోజు మంచిగా పెద్ద బతుకమ్మ పేరుస్తాము ఒక ఉపవాసం ఉండి ప్రసాదాలు చేస్తాము ఐదు రకాల ప్రసాదాలు చేస్తాము మంచిగా రెడీ అయి వెళ్ళి అందరము కలిసి అక్కడ ఆడు కొని తెల్లవారి దాకా పాటలు పాడుకొని ఆ రోజు దుర్గా అష్టమి ఉంటది దుర్గా మాతది ఆ రోజు తొమ్మిది రోజులు ఒక్క పొద్దు ఉండకపోయినా ఆ ఒక్క రోజు
ఒక్కరోజు ఉండాలని
నీలారం ఉండి ఆ రోజు తెల్లవారి దాకా జాగారం చేస్తే ఆ పదకొండు రోజులు
ఉన్నంత ఫలితం ఆ ఉన్నంత ఫలితం ఉంటదంట అది నాకు కూడా అది చెప్పి అవునా నేను ఒక సంవత్సరము ఉన్నా నైన్ ఒక సంవత్సరం సంవత్సరము తొమ్మిది రోజులు ఉన్న ఉపవాసం ఒకటే సంవత్సరం
మా పిల్లలేమో ఐదు రోజులు తొమ్మిది రోజులు ఉంటారు నేను ఇగ ఒక్క రోజే ఉంటా నాకు కొంచెం వర్క్ ఉంటది కాబట్టి ట్టి అంతా పనితీరక ఒకరోజు ఉంట
మా పిల్లలు కూడా ఉంటారు మా పిల్లలు తొమ్మిది రో దుర్గాదేవిని మరి జనం అయ్యేదాకుంటరు
ఆ అవును అవును మా పిల్లలు కూడా
ఆ చెప్పులు వేసుకోరు రోజు పొద్దున సాయంత్రము స్నానం చేతరు ఇంట్లో పూజ చేసుకుం టరు గుడికెళ్తరు ఆ నేను ఏ ఏదన్న ఒకటి ప్రసాదం చేసిస్తా గుడికి తీసు కెళ్తరు
ఊ రోజు ఏదైనా ఒకటి ఫ్రూట్ ఫ్రూట్స్ తీసుకెళ్తారు కె ఉతికిన్న బట్టలు కిందనే వడు
కిందనే వడుకుంటరు తొమ్మిది రోజుల దాకా కిందనే నిమజ్జనం ఆయేదాకా కిందనే వడుకుంటరు
మంచి అందరూ ఫ్రెండ్స్ అందరు కలుసుకుంటరు అప్ పొడుగు మంచిగనిపిస్తది రోజుకా ఒ కాడ కలుస్తా ఆ తొమ్మిది రోజులు మంచిగుంటది అయినయ్య పనులు మరి
ఆ అయితున్నాయి మీ అయ్ చేసిన టిఫిన్ చేసిన చేసిన తర్వ తనే నెమ్మదిగా వంట చేసుకున్నా ఉ
అవునా
ఊ
అన్ని
మీరు అయిందా వంట అయిందా ఆ
ఆ టిఫిన్ చేసినా అన్నం వంట అయింది బట్టలు అయినయి అన్నం వండినా ఇ ప్పుడు ఏదైనా కూర చెయ్యాలి ఇయ్య కూర ఏస్ కొంటే పని అయిపోయినట్టే మా పిల్లలు కాలేజ్ లొకి ఎళ్ళి పేయిన్రు ఇంటి పని మరి మొత్తం అయిపోయింది ఇగ
ఎ పొద్దున్నే లేవాలి లేషి ఇగ పని అంతా చేసుకోవాలి పది మాకా అయితే ఐదున్నరకే నల్ల వస్తాది. ఐదున్నరకే లేవాలి నీళ్ళ గురించి అయినా గాని
ఆ పొద్దు పొద్దున్నే ఇగ ఆ పంపు ఉహు
అవును ఆ పంపు గురించి అవును లేసి ఇదీ ఉంటుంది గదా దాంతో పాటు పని అంత అయి
ఆయిపోతది అవును అందరికి ఐదు గంటలకే వస్తది కావచ్చు కొందరికి తొమ్మిది గంటలకు కూడా వస్తాది అంట. అట్లా ఏడు గంటలకు వస్త్ వస్తే బాగుంటది
కొంచెం కానీ అప్పుడు వచ్చిందే బెస్ట్ పనంతా అయి
పనయిపోతది అవును అవును ఆ ఆ లేట్ గా చిన్నగా లేటు లేటుగా పోతా ఉండు
లేట్ లేట్ గా అయి పోతే
అవును తిన్నారా
ఆ టిఫిన్ చేసిన ఉప్మా చేసిన
తిన్నారా లేదా మీరు ఫాస్ట్ తింగా ఈ రోజు
టింగా లేదు
ఆ సరే ఉం
సరే ఆ సరే